హలో ఏం చేస్తున్నారండి
ఏం లేదండి
తిన్నారా
ఆ ఆ తిన్నాం మీరు
ద విన్నం
ఆ
అది ఉగాది మీరు ఎట్లా సేలప చేసుకుంటారండి
ఉగాది మంచిగా సెలబ్రేషన్ చేసుకుంటామండి ఆ రోజు మంచిగా ఊమ్ యాపాకుగాని ఇది అన్ని చేస్త కుంటాం మంచిగా ఫ్యామిలీతో మంచిగా టెంపుల్కి వెళ్తాం ఊ
ఇప్పుడు జనరేషన్ మారిందంతా
అవునవునవును అవన్నీ మొత్తం తగ్గిపోతున్నాయి ఏదైనా నావ మాత్రమే పట్టిుకోలేకపోతున్నారు
అంతా టెక్నాలజీకి అలవాటు పడతాలు
నంద
ఉ ఫోన్ లో చూసి కూడా ఇంట్లో చేసే కార్యక్రమాలు ఫోన్ లోనే అయ్యగారి మంత్రాలు పెట్టి చవిపిత్తాలు
అవునండి అది గూడా వాస్తవమే
హ ఆ ఎనకటున్న పద్ధతులు సాంప్రదాయ ఏమి లేవు ఈ రోజులల
అవునవును
మసాలా వంటే ఏంటిదో ఇప్పుడు
చ చలదా అయితే వాళ్ళకి ఇంతవరకు అర్థం కావట్లే
చెల అసలు సంంప్రదాయం టే ఏంది సంస్కృతి అంటే ఏంది అనేది గూడా వాళ్ళకి అంటే ఏంటిది అనే క్వశ్చనేస్తరు మాకే ఇప్పటి జనరేషన్ మొత్తం అట్లనే ఉంది మాకేళ కూడా అట్లనేనండి ఇప్పుడే ఆ పూర్వం పండుగల్ జేత్ తే ఎంతో ఆచార పద్ధతిలా చేసేటోళ్ళు
ఆ
కానీ ఇప్పుడు అదేం లేదు ఎవఇన్లళ్ల వాళ్ళే
ఊమ్
అట్ల జరుపుకుంటళు
ఊహు ఆ రోజు ఆ రోజు చేస్తరు కద ఆ పండుగ రోజు దాన్ని ఏమంటారు
పచ్చడా
పచ్చడి గాని ఇంకా ఏమంటరు
ఉగాది భక్షాలు
మా భక్ష్యాలు గాని ఇవి గాని ఆ మామిడి కాయలు పొదుగాలేచి మా ఊర్లో మావిడి తోరణాలు గానీ మాడ్ కాని గాని యాప పువ్వు గాని
ఆ పచ్చడా అనేదీ కొత్త కుండలా చేయాలి కానీ ఇప్పుడు కొంతమంది అది కూడా ఫ్యాషన్ ట్రెండ్ అని
హమ్
చేసుకుంటలేరు
అవునవును అగ్నైపోయిన్ది మొత్తానికైతే
హ ఇంకా అన్ని పండుగలు గూడా అట్ల ఏదో మీద మీద దాటితాలు
అంతే
న్యాయబద్దంగా చేస్తలేరు వెనుకట పెళ్లి ఐదు రోజులు తొమ్మిది రోజులు చేసేది ఇప్పుడు ఏమైనా ఒక్క రోజు అలా హద ఆ వాయిస్ క్లియర్ ఉందా
ఆ ఉన్నది ఉన్నది
మరి మళ్ళీ ఎందుకు పోయినౌ
నేన్ బోలే పోలే
ఉం
హలో.
వినబడుతంది నాకు
ఆ నాకు వినపడుతుంది
అప్పుడు పెళ్ళిళ్లు చేత్తే ఐదు రోజులు పాటు సందడి ఉండేది
అవునవును
ఇప్పుడు ఏమైనా ఫంక్షన్ లల్ల ఒక రోజు చేత్తళ్ళు అయిపోతంది
ఒక్క రోజా అసలు చుట్టాలు కూడా ఒక అర్ధ గంటే ఉంటాళ్లు గంటే ఉంటళ్లు లంచ్ చేసి పోవుడే
ఏమైనా లంచ్ టైమ్ కుస్ త్తళ్ళు తింటళ్లు ఒక ఫోటో కోసం ఉంటాలు అంతే వాళ్ళ నీలవడ్డమా మన పని అయిపోయింది దాని
అంతే వాళ్ళకవపడం మెయిన్ అయిపోయింది అవునవును మొత్తం అఫీషియల్ అయిపోయింది అంత
ఇప్పుడు అన్ని రెడీమేడ్ వచ్చినాయి అప్పుడు అంటే అన్ని దగ్గరుండి ప్రతి ఒక్కటి తయరుచేసీ పెట్టేది
అంతే
పండుగలయినా అన్ని సాంప్రదాయ విధంగా జరుప్ ఏది ఇప్పుడు ఆచారా ఎవలికి తెళ్తలేవు ఎవరు చేసేటోళ్ళు కూడా అంత ఖాళీగా ఎవరు లేరు హలో
అవునవును.
ఉమ్ అట్లా చానా పండుగలు కూడా ఎవరు.
మీక సంక్రాంతి అండి మాకు సంక్రాంతి బాగా అద్భుతంగా జరుపుకుంటాం అండి.
మాకెళ్ళీ కూడా మూడు రోజులు జరుగుతాయి సంక్రాంతి మంచిగా అపుడు ఎడ్ల బండ్లు తిప్పేది గానీ ఇపుడు అసలు ఎడ్ల బండ్లు చూద్దాంమన్నా.
కరవైతున్నాయి ఎడ్లు కూడా క అసలు మా కూడా కరాబ్ అ రోజుదో స క్షణమే గంట గంటకి మడుతున్నారు అంతా ఎప్పుడు ఏమి అయితే ఆడుతాం కాబట్లే
మంచిగా జాతర జరుగుతది అన్నీ ఓల్డ్ అయితనై మాకాడ అక్కడ మళ్ళా మల్లన్నకి బోనాలు కూడా చేస్
ఉహు మా కాడ అంత ఏం ఉండడు కాని ఏమైనా ఆ కనుమ రోజు ఇగ మటన్ తెచ్చుకుంటారు తింటరు వెళ్తారు అంతే.
మ్మ్
అ అంతేలేండి
అసలు ఆ కన్మ అంటే దానికి అర్ధం ఏంటిది ఆ రోజు ఆ అవ్ పండుగ ఎట్లా వచ్చింది అనేది కూడా తెలవనోళ్లు కొంతమంది
ఉన్నారు ఉన్నారు కనుమ రోజు ఏముండదండి యాడ్ ఇల్లుదాటిస్తారు వడ్లన్నీ పటుకుపోయి ఒకాడ ఆ గుట్టకాన్ని నా పసిపోలకి ఆ పు పూజ పోయి ఒక తోరనికి పోయి తోరం జె దాడిస్ సర మధ్యాలేకెళ్ళి
మ్మ్ వాళ్ళు వాడే పని ముట్లకు కూడా పూజ చేస్తారు.
ఇప్పుడు అట్లే ఏముందండి ఇప్పు అట్ల కూడా ఏమి లేదు. ఏమైనా ఎడ్డు చూద్దాను కూడా ఎడ్లు కూడా
లేదు ఏదైనా. ఫోన్ లో ఏమైనా గూగుల్ని అడుగును గూ గూగుల్ అడగాలి అప్పటికప్పుడు చేయాలి
ఆ
ఫోన్లో ఏమైనా గూగుల్లో కొట్టుడు అదేంటిదో ప్రాసెస్. అప్పుడు చెయాలంతే మ్మ్ అసలు వెనుకటి సాంప్రదాయాలే లేవు, పద్ధతులే లేవు.
ఆ సాంప్రదాయాలే బాగుండేది అండి ఇప్పుడు ఏం లేదు అంతా ఎడ్మిడ్ అయిపోయింది కంప్యూటర్ అయిపోయింది అంత.
ఏం కనబడట్లే అన్ని కనుమారుగయితాన్నాయి
అవునవునవును
ఏదైనా పండుగలయినా ఇంట్లో చేసే పండుగలయినా.
మ్మ్
అసలు ఒక్కొక్క ఇప్పుడు ఒగ్గు కథ అంటే ఏంటిదో తెలుత్తలే చిందు చిందు బాగోతాం యక్షగానం
నిక్ష అవునవును
మ్మ్ అవన్నీ ఇప్పుడు పిల్లలు పుస్తకాల్లో చదువుకుంటాలు ఇంకా ముందు తరాలే వాళ్ళకైతే అయితే అక్కడి ఆ పుస్తకాలు ఏమున్నదో కూడా తెల్వదు తెలీదు అంటే ఏంటిది అనే క్వశ్చన్ వత్ తెల్వని
ఇప్పుడు ప్రతి ఊళ్ళోకి వచ్చి అప్పుడప్పుడు వచ్చి వాళ్ళది కులవృత్తి
మ్మ్
ఆ చూసుకొని వాళ్ళకు వాళ్ళకి ఎంతో అంత ఇస్తే వాళ్ళు తీసుకుపోయేది
హూ ఉ
ముందు ముందు అట్ల గూడ ఉండదిక
ఏముండదు అసలు వాళ్ళు పండగ అంటే ఆ కొంతమంది ఇంటికి ఒచ్చి పొద్దు పొద్దు పొద్దున్న ఇంటికొచ్చి దాని పుణ్యాలు పెడితే తీసుకొని పోయేవారు ఇప్పుడు వాళ్ళు చూద్దామన్నా ఛానవడు
కనపడకుండానే ఇల్లు అంత
ఉ
ఆ రోజంతా మంచిగా కథ చెప్తా అంటేఆ అందరు చె అక్కడ కూర్సొని వినేది అప్పుడు వాళ్ళ బాధలు వీధలు వీళ్ళకు వీళ్ళ బాధలు వాళ్లకు చెప్పుకుని ఇప్పుడు ఒకక్కడ కూర్చనేటట్టున్నదా ప్రతిఒక్కరి ఇంట్ల ఫోన్ ఉండే ప్రతిఒక్క ఇంట్లకు టీవీ వుంటాయి
ఏమైనా ఫోన్ల టీవీలని నడిచిపోతాం అందులోనే ఏదో ఒక సినిమాలలా చూ పెడితేనే అది అయ్యో ఇది మన ఆచారమా ఇది మన కట్టుబాట అనేది వా లా
అంతే
ఒక్కొక్ స్కూల్ల్లో ఒక్కొక్క విధంగా ఇంగ జరుపుకునేది కానీ ఇప్పుడు అది అసలు ఇప్పటి తరాల వాళ్ళకి ఏం తే తెలివట్లేదు
ఆ
ఉ
ఇంకా మీక వెళ్ళి సంక్రాంతి బతుకమ్మ మేడం అని జరుకుంటారు
బతుకమ్మంటే ఇక మన తెలంగాణకు స్పెషల్
ఆ బతుకమ్మ బోనాలు బాగుంటాది ప్రతి ఒక్క మంత్ తెలంగాణలో బతుకమ్ పోవాలంటే అది హ్మ్
ఈ పద్ధతి ఈ పద్ధతి మాత్రం మనక తెలంగాణలోనే బాగుంటాది ఎందుకంటే పువ్వులను పూజించే పండుగ కదా
ఆ
హ్మ్ ఈ పెద్ద ఏ ఇతర రాష్ట్రాలకు తెల్వదు అసలు
ఆ ఇతర రాష్ట్రాలకు అయంతరి
తను రాను రాను ఆర్టిఫి శిషి బతుకమ్మలను కూడా తె
మ్ మ్ ఏమైనా ఇది మనకి లాస్ట్ బుతాయి పూలు ఆ అవి తీసుకుంటాలే ఒకప్పుడు మంచి పొదుగాలు లేసి దాని తాంగేడు పూవు అనీ గును పోవని ఇవన్నీ ఈ క్కడికి వచ్చి తీసుకళ్ళ చేసేది, ఇప్పుడు ఏమిన్నది తీసుకుపోతాలు పనుకొస్తాలు, పది గంటల పది పది నిమిషాలు వేరతాలు తీసుకుపోతా వేస్తారు వస్తా అంతేగా,
అప్పుడు పెద్ద పెద్ద చెరువులలా నైట్ దాంక ది వేసేది మంచి
మ్ మ్ ఇంత అట్లు ఉన్నదా ఏమైనా ప్రక్క ప్రక్క కాలులో పోయి వేస్తాలు ఏ కాలు పో పడ్డా కూడా, స్టేడియం లోలా డీజలు పెట్టి అప్పుడు మంచిగా పాట పాడుకొని కోలాట వేసుకుంటే ఉండేది, ఇప్పుడు ఏమైనా మంచిగా బాగా అప్పుడు కూడా డీజే ఇకు ఎరతాలు
ఆ కోలాటం పాటలలో కూడా బతుకమ్మ చరిత్ర అనేది ఉండేది అందులో అర్ధవంతమైన భావం ఉండేది అసలు ఇప్పటి పాటలు ఏంటియో కూడా తెలుతలేవు పిల్లలకి
ఏ తీరుకు పాడ వస్తుంది ప్రతి ఇయర్ కీ ప్రతి ఒక్క సంవత్సరానికి ప్రతి ఒక్క ఫ్రెండ్ పాట వస్తుంది అది ఏమైనా మంచిగా అ పెట్టుకుంటా ఎగురతళ్ళు అద చతాక పోతాలిగా
అట్లా మారిపోయిం తా కొత్త టెక్నాలజీ కొత్త టెక్నాలజీ వచ్చి పాత సంప్రదాయం అంతా పోతాంది
మ్ అట్లా అయిపోయిది అంత
వెలిపడి పిల్లలకు సాంప్రదాయం అంటే సంస్కృతి కట్టుబాట్లు పద్ధతులు ఆచారం